బావున్నావా
ఊ బాగున నువ్ బాగున్నవ
ఊ నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావ్
ఇంకేం ఏం చేల పడుకునిన్నాను
నేను కూడా అంతె పనుకోను ఉన్నా
అబ
తిన్నా మార్నింగ్ టిఫన్ తిన్నా నువ్వు
నేను అంతే మార్నింగ్ తిన్న ఇపుడు తిన్న
ఇంకా ఈ మధ్య నాకు మూవీస్ చూడడం చాలా ఇష్టమైంది ఇస్ స్పెషలీ వీకెండ్స్లో
అవునా నాకు అంతె సంగతి ఇంకా వీకెండ్ అంటే మూవీస్ కంపల్సరీ ఉండాల మరి ఈ రోజు మూవీస్ గురించి మాట్లాడుకుందామా
ఉమ్ సరే ఇంగ ఈ టాపిక్ చాలా ఫన్గా ఉంటుంది కదా
అవునవును కరెక్ట్ ఏ నువ్వు ఫస్ట్ థియటర్ ఎక్స్పీరియన్స్ గుర్తుంద నీకు
ఊ నా ఆవును చిన్నప్పుడు మా పెద్దప్ప వాళ్ళు పిలుచుకొని పోయినారనమాట ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళాను
అప్పుడు అక్ అక్కడ బిగ్ స్క్రీన్ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యా ఇట్లా కూడా ఉంటుందా అని
అవునవును చి నాకు గుర్తుంది
ఆ
ఊ మదనపల్లి లో అనుకుంటా చూసింది నిన్ను మా నాన్న చిరంజీవి ఫ్యాన్ చిరంజీవి మూవీకి పిలుచుకొని పోయినాడు ఇంగ మళ్ళా పాప్ కార్న్ కొన్నామ స్క్రీన్ సైజ్ చూసి ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది నాకైతే ఆ రోజు
నిజమే నేనైతే ఫస్ట్ మూవీ గుండెజారి గల్లంతా అయ్యింది వెళ్లినం అనమాట
ఊ ఉ
ఊ దానికి ముందంతా పోలేదు అదే లైఫ్ లో ఫస్ట్ మూవీ థియేటర్ లో చూడడం
ఉహు నా ఫస్ట్ మూవీ ఇంకా చిరంజీవిది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వచ్చింది కదా
ఓహో
ఆ రోజు చేసింది
అంటే ఆ కాలంలో కూడా ఉంది కదా అది మూవీ
ఆ ఇప్పుడు పాత లావుకాలంలోనా
ఆ
అది వచ్చి ఖైదీ నంబర్ వన్ ఆ
ఆహా
ఇది ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ
ఉమ్ ఇంకా థియేటర్ అట్మోస్ఫియర్ కి సపరేట్ ఫీలింగ్ ఉంటుంది
అవును అన్ని నిజమే ఇంకా టికెట్స్ తీసుకోవడం సీట్లన్నీ వెతుక్కోవడం మూవీ స్టార్ట్ అవ్వడానికి వెయిట్ చేయడం అన్ని ఎక్సైటింగ్ గా ఉంటాయి
ఉ అవును నిజమే ఇంకా పాప్కాన్ స్మెల్ వస్తే అసలు మూవీ మూడు ఆటోమేటిక్గా వస్తుంది
ఊ అవును ఇంకా నువ్వు పాప్కార్న్ స్వీట్ ఇష్టమా లేకపోతే సాల్టెడ్ పాప్కార్న్ ఇష్టమా
సాల్టెడే ఇష్టం మరి నీకు
నాకైతే ఉ కరామెల్ పాప్కాన్ ఉంటుంది కదా అదంటే ఇష్టం
నువ్వు దానిపైన రీసెంట్ గా ఎందో డిబేట్ కూడా జరిగింది అదేందో జిఎస్టి ఎందో ఎక్కువని రీల్స్ లు చూసింటి షుగర్ ది అది
అవునా
ఉమ్ ఇంకా డ్రింక్స్ తో కలిపి మూవీ ఎంజాయ్ చేయడం బాగుంటుంది కదా
ఉమ్ అవును ఇంకా నీ ఫేవరెట్ మూవీ ఏంటి అంటే అంటే ఎలాంటి టైప్ మూవీస్ అంటే ఇష్టం మీకి
నాకైతే నేను ఎక్కువ కామెడీనే ప్రిఫర్ చేసా మరి నీ ఫేవరెట్ మూవీ
నాకు థ్రిల్లర్ మూవీస్ అంటే ఇష్టం మీకు కామెడీ మూవీస్ కదా ఎందుకు
అంటే నవ్వించే మూవీస్ చూస్తే కొంచెం స్ట్రెస్ తగ్గిపోతుందన్నమాట
ఊహూ కొన్ని ఒగ్గు నాకు పిల్లలు ఉంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా కనపెడతారు పోలీసేస్ ఉంది కేసెస్ సల్వ్ చేయడం అది ఎట్లా జరిగి అలాంటి మూవీస్ ఆ సస్పెన్స్ మూవీస్ అంటే చానా ఇష్టం
ఊ అవన్లే దాంట్లో సస్పెన్స్ ఎక్కువ ఉంటే నేను గెసెస్ స్టార్ట్ చేసా అన్నమాట ఇగ ఎవరై ఉంటారు ఎవరు మర్డర్ చేసిన్ టరు ఏమి కథ అని
మ్మ్ అవును బాగుంటుంది
మ్
ఇంకా
అంటే ఇంకా దాంట్లో విలన్ ఎవరు అని ఫస్ట్ హాఫ్ లోనే డిసైడ్ అయి పోతావా నువ్వు
ఆఊ అవును కానీ మోస్ట్లీ తప్పు అవుతాను. అన్నమాట అంటే వాళ్ళు అంటే మన ఊహలకి తగ్గట్టు ఉన్ చేసిండరు అన్నమాట వాళ్ళు. అంటే మనం అందరం ఒకేలాగా ఆలోచిస్తామని వాళ్ళు ఇంకా వేరే విధంగా చేసి పెట్టారు మూవీని
ఇంకా నాకు ఎమోషనల్ సీన్స్ చూస్తే ఈజీగా ఏడ్పొచ్చేసింది తెలుసా? ఆ ఏడుస్తానే ఉంటా ఏడుస్తానే ఇంకా మెయిన్ సీరియల్స్ అయితే చాలా ఏడుస్తా.
ఆహ అవునా నేను అంతే అందరు కామ్గా ఉంటే మనం టిష్యూ కోసం చూస్తాం కదా?
మ్ అవును ఇంకా ఫ్రెండ్స్ తో మూవీ చూడడం బెటరా? లేకుంటే ఫ్యామిలీతో బెటర్ అంటావా నీ ఒపి ఒపీనియన్ ఏంది?
ఏ అవి రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ రెండు బాగుంటాయి. ఇంక ఫ్యామిలీతో అయితే కంఫర్ట్ ఉంటుంది. ఫ్రెండ్స్ తో అయితే నాన్ స్టాప్ గా ఫన్నీ ఉంటుంది.
మ్ మ్మ అవును ఇంగ ఎస్పెషలీ ఫన్నీ సీన్స్లూ చానా బాగుంటుంది.
మ్ అవును ఇంగ కానీ కొన్ని ఇంకొన్ని ఫ్రెండ్స్ మూవీ కన్నా స్నాక్స్ మీద ఫోకస్ చేస్తారు.
ఆ అవును కరెక్టే కానీ ఆ అంటే ఇంకా చానా రేట్ ఎక్కువే
మ్ ఇంకా ఇంటర్వెల్ వరకు పాప్కార్న్ తిన్నాం. చేయిస్తా కంప్లీట్ చేయిస్తారు అందరూ.
మ్ అవును ఎంత ఇస్తారే కొంచెం ఇస్తాడు అంతే ఇంకా నువ్వు ఓటీటీలో మూవీస్ ఎక్కువ చూస్తావా లేదా థియేటర్లోనేనా?
నాకు అంటే థియేటర్ లో అంటే కుదరదు కదా ప్రతిసండే ఇంకా ఓటీటీ లోనే కన్వీనియంట్ గా ఉంటుంది. బాగుంటుంది చూసేస్తా ఓటీటీ లోనే
అవునులే ఇంకా పాస్ చేసినా స్నాక్స్ తీసుకోవచ్చు కన్వీనియంట్గా మనకు కన్వీనియంంట్ గా చూసుకోవచ్చు ఓటీటీ లో అయితే ఇంకా థియేటర్ లో అయితే వాళ్ళు బ్రేక్ ఇచ్చినప్పుడే పోవాలా. అంతే
మ్ కానీ థియేటర్ లో ఎక్సైట్మెంట్ ఏమి ఎక్సైట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది.
అవును పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్సెస్లు రీప్లేస్ చేయలేమంట.
మ్ ఇంకా మూవీ రికమెండేషన్స్ ఎవరైనా అడిగితే ఏం ఇస్తావ్ ఎవరైనా అడిగి రికమెండేషన్స్
హ్మ్ ఇస్తా ఎవరైనా అడిగితే ఇస్తా అంటే నాకు చాలా ఎంతూసియాజంతో ఇస్ తాను నేనైతే
హ్మ్ తరవాత వాళ్ళకి నచ్చకపోతే ఒకవేళ
అంటే కొంచెం గిల్డీ ఫీలింగ్ వస్తుంది అంతే నాకేమైనా నచ్చింది వాళ్ళకి చెప్ తే ఇంగా నచ్చుతుందని హోప్ తో చెప్తా ఇంక వాళ్ళక్ నచ్చకపోతే ఇంగ నాకు గిల్ టీ ఫీలింగ్ వచ్చేస్తుంది
హ్మ్ అంతేలే ఇంకా ఎప్పుడైనా మూవీ ఎండింగ్ లో మ్మ్ అంటే నీ కు మూవీ ఎంత బాగుంది ఎండింగ్ ఏమన్నా నచ్చకపోయింది
చాలాసార్లు
హ్మ్ ఎప్పుడు
అంటే నేను ప్చ్ అంటే నేను ఒక స్టోరీ ఆలోచించుకొని పెట్టుకొని ఉంటాను లాస్ట్ లో ఇట్లా ఖచ్చితంగా జరుగు తుందని కానీ అట్లా జరగదు నా ఇమాజినేషను అస్సలు అవ్వదు అన్మాట అక్కడ నేను ఏమి ఇమాజిన్ చేసింటాను తనిగన్ తా రివర్స్ జరుగుతుంది ఇంగ ఎండింగ్ కూడా బాగుండదు అన్మాట
అవును ఇంకా నువ్వు సినిమా డైలాగ్స్ గుర్తు పెట్టుకుంటావా
మ్మ్ ఫన్నీ డైలాగ్స్ మాత్రం గుర్తుకుంటాయి ఇంక పెద్ద పెద్ద డైలాగ్స్ నా వల్ల కాదు
అవును అవునులే ఇంకా తర్వాత ఫ్రెండ్స్ తో రిపీట్ చేస్తాం కదా కొన్ని కొన్ని
మ్మ్ అవును నిజమే
మూవీ సాంగ్స్ ఇంపాక్ట్ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు
ఆ అవైతే చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాన్నా
ఉమ్ ఇంకా గుడ్ సాంగ్స్ ఉంటే మూవీ మెమరీస్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి కదా
హ్మ్ అవు అవును నిజమే ఇంగా ఒక సాంగ్ వింటే ఆ మూవీ సీన్స్ గుర్తుకొస్తాయి
హో అవును కరెక్
హ్మ్ ఇంకా నువ్ ఎప్పుడైనా మూవీ మ్యారథాన్ చేసావా
నేనా లాక్డౌన్ లో ఆ మూడు మూవీస్ కంటిన్యూస్ గా చూసాను
అయ్యో నాకైతే ఇంగ మరి అయితే ఐస్ పెయిన్ అవ్వలేదా నీకి
అవును కొంచెం కొంచెం కానీ చాలా బాగా ఎంజాయ్ చేసా అప్పుడు చాలా బోర్ కదా
హ్మ్ అవున్లే లాక్డౌన్ లో అందరూ అదే చేస్తానినారు ఏం పని ఉంటుంది గాని నాక్కూడా హాలిడేస్లో అలానే చూడడం ఇష్టం తెలుసా
మ్మ్ హ్మ్ ఫ్యూచర్ లో సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా నీకు
యాక్ట్రెస్ కాదు కానీ కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేయడం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది
మ్మ్ హుం
నీకు
నా నాకు ఎక్కువ్ ఇంట్లోనే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది
హ్మ్ ఇంకా స్టోరీస్ క్రియేట్ చేయడం చాలా గ్రేట్ టాలెంట్ కదా
అ ఇంకా మనకి మూవీస్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు కదా
ఉమ్ అవును లైసెన్స్ కూడా ఇస్తాయి
హ్మ్ అవును ఇంకా డిఫరెంట్ కల్చర్స్ ని చూపిస్తాయి ఎమోషన్స్ ని కనెక్ట్ చేస్తాయి
అవును ఇంక ఇన్స్పిరేషన్ కూడా ఇస్తాయి ఇంకా ఫ్రెండ్షిప్ వాల్యూని చెప్తాయి ఇంకా ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఏనా అని కూడా తెలియజేస్తాయి కదా ఇంకా డ్రీమ్స్ ఎట్ ఎట్లా ఫాలో అవ్వాలా అని కూడా చెప్తాయి మనకి
అవును కరెక్ట్ ఇంకా నాకు ఈ కాన్వర్సేషన్ వల్ల నాకు మూవీ చూడాల ఆమ్
నామ్ కూడా అయితే వీకెండ్ ప్లాన్ రెడీ చేద్దామా
అవును సరే అయితేయిక స్నాక్స్ నేను తీసుకొస్తా
హ్మ్ సరే అయితే మూవీ సెలెక్షన్ నేను చేస్తాను
హ్మ్ హ్మ్ కానీ ఎమోషనల్ మూవ్ కాకుండా కామెడీ చూస్ చేద్దాం
మ్ సరే కాని కొంచెం రొమాన్స్ కూడా ఉండాలి
ఆ హ్మ్
సరే అయితే ఇప్పుడు నేను వెళ్ళాలి
హ్మ్ సరే అయితే ఓకె మళ్ళీ ఫోన్ చేస్తాను
హ్మ్ బాయ్